ఏంటి అంత ఆత్రంగా ఫోన్ చేసావ్ ఇందాక
మా అక్క మాట్లాడుత దంట మా అక్క మాట్లాడుతా అంటా నీతో
మా అక్కన ఏ అక్కండి మీ అక్క. ఆ చెప్పండి ఏంటో
ఈరోజు అన్నప్రాసన జరిగిందం టకదా ఎలా జరిగింది.
ఆ చాలా బాగా జరిగిందండి. చాలా బాగా చేసారు. మీకేవరు చెప్పారండి అన్నప్రసాన జరిగిందని
ఆ మా సిస్టర్ చెప్పిందయి తే నేను మిస్ అయ్యాను ఈరోజు లేకుండే
అవునా రాలేదండి మేము ఎవరం. ఎవరికి చెప్పలేదండి మేము మేమ మేమేవరికి చెప్ప ప్పలే మేమైనా పెద్ద గుడిలేమి చేయలే కదండి నార్మూల్గా బై
అవునా గుళ్ళో ఎందుకు చేయలేదు గుళ్ళో అనుక్ కున్నారంట కదా ఫస్ట్
ఆ అంటే మా కుదర లేదండి గుళ్ళో చేయడానికి అందుకోసమని ఇగ ఇంట్లోనే చేసాం. గుళ్ళో చేస్తే అయితే అందరికి చెప్పేటోళ్ళం చెప్పినా కూడా వాళ్ళ నానమ్మ నాకు తెలిసి రాకపోయేదండి.
అవునచ్ వేరేది వేరే అంటే వాళ్ళ నాన్నగారు వచ్చారా
ఆ వాళ్ళ నాన్నగారు డ్యూటీకెళ్ళి మరి మధ్యాహ్నం పర్మిషన్ తీసుకొని మరి వచ్చారు. ఓహో
అన్న ప్రాసన గదా ఎలా జరిగింది తిన్నడా మరి
ఆ తిన్నాడండి మొత్తం ఉగ్గు తిన్నాడు అన్ని తిన్నాడు. కొంచెం బయటికి ఉంచిండు ఆయనకి నచ్చనట్టు ఉన్నది ఇక వాళ్ళ డాడీ మీదే ఉంచిండు కొంచెం
అయ్యో అవునా మరి గోల్డెన్ స్పూన్ తోటి తినిపించారా సిల్వరా
ఆ మేము గోల్డెన్ స్పూన్ తోని పెట్టుకునేే అంత రిచ్ కాదండి మేము కొంచెం పూర్ అందుకే సిల్వర్ ఏమ టది అది వెండితోని పెట్టుకున్నామండి.
అవునా మే మేము ఇంటు బ్యాచ్ చాలా అందంగా ఉంటాడు కదా ఈ రోజు ఇంకా అందంగా ఉండి ఉంటాడు కదా
మీరు అట్లా నేమ్స్ పెట్టద్దండి మీరు అట్లా నేమ్స్ అడిగితే ఎట్లా అండి అది కరెక్ట్
మీ అక్క వాళ్ళ బాబు వచ్చి చాలా బాగుంటాడు కదా ఈ రోజు ఇంకా బాగుండి ఉంటాడు కదా ట్రెడి ట్రెడిషనల్ డ్రెస్ లో
ఆ అవునండి చాలా బాగున్నాడు కావాలంటే మీకు ఫొటోస్ పంపిస్తా ఆగండి చూస్తారా మీరు నాకు ఆ అయితే వాట్సాప్ లో హయ్ ఆని పెట్టండి అప్పుడు పంపి స్తాను నా దగ్గర మీ నెంబర్ లేదు సేవ్ చేసుకోలేదు నేను
అవునా ఓకే ఓకే అండి
హు చాలా బాగున్నాడు వాడికి జిష్టి కూడా తగిలినట్టు ఉన్నది పాప
అయ్యో అవునా మరి దిష్టి తీయాల్సింది కదా
ఏప్పటి నుంచో అలా దిష్టి తీయడం అలాంటివి అలవాటులేవు అండి ఏ ఎప్పుడు చూడు వాళ్ళ నాన్న వచ్చినప్పుడే ఏడుస్తాడు వాడికి ఏమైతదో ఏమో నాకైతే అర్థం కూడా కాదు
మరి ఈ రోజు బొట్టుకు చాలా స్పెషల్ గా పెట్టారంట ఎలా పెట్టారు
నేను మీకు ఇంకా ఫోటోలు పంపయలే కదండి మీకు బొట్టు స్పెషల్గా పెట్టినామనీ ఏవరు చెప్పిరు
మాకు మా ఇంటి దగ్గరా ఆంటీ చెప్పింది
అవునా నేను ఇంకా ఫొటోస్ ఎవరికి పంపియలే అండి
మా ఇంటి దగ్గర ఒక మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్ల ఉంటది ఆ చిన్న పిల్ల వచ్చి నాతో చెప్పిందండి అందుకే అడుగుతున్నా తనకు బొట్టు చాలా నచ్చిందంట అందుకని తెలుసుకుందామని అడుగుతున్నా
అవునా అవునండి కొంచెం వింతగానే పెట్టిన రోజు కాటికతో పెట్టేటోల్లం రోజు అదేందో సిల్కమ్ పెట్టేరండి ఆ అది అర్ధ
కచ్చారు
ఆ అదా అండి వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చిందండి
అవునా దానికి ఎంత అమౌంట్ అయింది
అదే నానమ్మ చెప్తే చాతకాదు అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకి చెప్పిన వాళ్ళ అమ్మమ్మ నే తీసుకొచ్చిందండి ఆ వెండి గిన్న వెంటి చెంచా బొట్లు అన్న వాళ్ళ అమ్మమ్మనే తెచ్చింది
అవునా ఇంతే ఏమేమి కలర్స్ వచ్చినాయి
ఇగ అవన్నీ నాకు తెలివదండి నేను అడగలేదు మా అమ్మనీ
అడగలేదా అంటే చిన్నప్పుడైతే రంగురంగుల బొట్లు వచ్చేది తక్కువ పది రూపాయలకే వచ్చేది కదా అందుకని అడుగుతున్నా ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయని
ఏమో అండి నాకు తెలిసి కొంచెం మెరుగు ఉంటాయి అది మీరు చిన్నప్పుడు అంటున్నారు మీరు చిన్న ఇప్పుడుంటే అది ఎప్పుడో కదండి ఇప్పుడు చాలా రోజులు అయింది
మరి మింటు ఎలాంటి డ్రెస్ వేసి
మీరు మీకు ఎన్నిసార్లు చెప్పాలాండీ
సారీ సారీ మీ అబ్బాయికి ఎలాంటి డ్రెస్ ఇస్తారు మీ అక్క వాళ్ళ అబ్బాయికి
చాలా మంచి డ్రెస్ వేశావ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ట్వంటీ ఫస్ట్ కోసం అని కొన్న డ్రెస్ వేసాం అప్పుడు వేద్దామంటే వాడ అప్పుడు చిన్న ఉండే వాడి కి అ డ్రెస్ రా పోయేది అందుకోసమే ఇప్పుడు వేసాం ఇప్పుడైతే కరెక్ట్ సెట్ అయిన దానికి బరాబర్ వచ్చింది
అవునా నేను కూడా ఉంటే చాలా బాగుండేది నేను లేనందుకు చాలా బాధపడుతున్నాను
మీరుంటే బాగానే ఉండేదండి కాకపోతే మేమే మీకు చెప్పక పోయేటోల్లం
అయ్యో అలా అంటున్నారు ఏంటి
మేము ఆ కనీసం వాళ్ళ నాన్నమ్మకి చెప్పాం మీకు ఎందుకు చెప్తాం అండి మేము చెప్పాం కదా
అంటే ఇలా బర్త్డే కన్నా పిలుస్తారా లేదా అన్నప్రాసన్నకి ఎలాగో పిలవలేదు
ఇగ గావన్నీ నా తెలవద్దండి బర్త్డే ఆంటే ఆళ్ల మమ్మీ ఇష్టం అయ్యో మరి ముందే చెప్పాలి కదండి ముందే చెప్
మీరు చెప్పారని మేము అనుకోలేదు మీరు తప్పని సరి మమ్మల్ని పీలుస్తారని ఆహ్వానిస్తారని మేము వేచి యు ఉండే
అవునా అండి ఇగా మీ పనులు మీకుంటాయి కదా డిస్టర్బ్ చేయడం అని మేము కూడా చెప్పలేదండి
అవునా ఈరోజు నేను కూడా కొంచెం బిజీ ఉండే బట్ మీరు పిలుస్తే నేను డెఫినెట్ గా
ఇగా ఎందుకు లేండి మళ్ళ వచ్చి అందరు గోళగోళ వేసే బదులు మాది మేము ప్రశాంతంగా చేసుకుంటే మంచి మంచిదిలే అని మేము కూడా అనుకున్నామండి అందుకే పీలువలే
అలా అంటారు ఏంటి అయినా బయట చూస్తారా ఎండలు ఎంత కొడుతున్నాయో అసలు బయటకి వెళ్దామంటే భయం వేస్తుంది
అవునా అండి నేను ఈ మధ్య బయటకి ఎక్కడికి వెళ్లలే అండి
మీరు అందకే అంత తెల్లగా ఉన్నారా
నేను ఇట్లనే ఉం అండి బయటికి వెళ్ళలే ఏమన్నా కావాలంటే మా మమ్మీ తీసుకొస్తది కాబట్టి బయట తిరగలే నేను
అవునా మీ నాన్నగారు ఏమి తీసుకురారా అన్ని మీ అమ్మగారు తీసుకొస్తారా
ఆ మా నాన్నగారు కూడా తీసుకొస్తారు మా నాన్నగారు ఈ రోజు వంద రోజులు పనికిపోయినప్పుడు కట్టెలు తీసుకొచ్చి
అహహ అవునా మరి అవి మీరు మోసుకొ చ్చి ఈ అక్కడ పెట్టారా లేదా
ఆ పెట్టినామండి ఈ రోజు అన్ని మేమే మోసుకోన్నాం ఇక మేమే మోయాలి కదా అండి మాకు ఓ అక్కా ఉంటది కానీ ఏ పని చెయ్యాదు ఏ బా మ్మా అక్కా ఆ
పాపమ్ వాళ్ళ అక్క మీ అక్కకి ఏంటంటే పడదంట కదా పెళ్లి సంబంధం సెట్ అయిందింట కదా త్వరలో పెళ్ళన్నారు
ఆ లేదండి నాకంత తెలిదండి మరి ఎండ ఎందుకు పడదండి ఏమన్నా ఎండ దెబ్బలు అండి ఏమన్నా ఎప్పుడైతే తాకి ఎట్నండి
అంటే తను యూజ్ చేసి సన్ స్క్రీన్ అయిపోయిందట అందుకని బయటకి వస్తే మాడిపోతుందేమో అని భయపడుతుందంట
అవునా మరీ ఫోన్ మాట్లాడుకుంటా గంటలు గంటలు ఎండలలో తిరుగుతే మాడిపోదంటనా
ఎండ ఎండకి ఎప్పుడు మాట్లాడం లేదంట కదా ఓన్లీ నైట్ చల్లగున్నప్పుడే మాట్లాడేది కదండి
అవునా ఏమో అండి నేను అంతగానం అబ్జర్వ్ చేయలే మీ చేసినే నేను ఎందుకు చూస్తాడాన్ని
హ అయ్యో అంత మాట అనేసారు ఏంటి తెలుసుకోవద్దా చుట్టుపక్క అక్కలు ఉన్నామంటే ఒకరి గురించి బాగోగులు తెలుసుకోవాలి కదండి
అది బాగోగులు తెలుసుకున్నట్లేదండీ అన్ని ఇప్పుడు ఏమందాం అన్నట్టుగా ఎదురు చూసినట్టుగా అనిపి
అయ్యయ్యో మరి ఇంకేంటి విశేషాలు
ఇంకేమున్నాయండి ఏం లేదు ఈ రోజ అయితే వాడుది అయిపోయింది ఇగ రేపు పైతా అదేందో అంటా గదా
ఆ శ్రీరామనవమి మీరు రేపు శ్రీరామనవమికి గుడికి వెళ్తున్నారా
పోదామని అనుకుంటున్నాం గాని మా వాళ్ళు అత్తరా రారా నాకైతే తెలియదు మరి
ఎందుకు మీరు ప్రతి సంవత్సరం వెళ్తారు కదా?
ఆ వెళ్తామండి కాకపోతే
మీ చెల్లె వాళ్ళు మమ్మీ అందరితో కలిసి వెళ్తారు కదా ఈ సంవత్సరం వెళ్ళరా? మీరు వెళ్తే తప్పకుండా నాకు చెప్పండి నేను కూడా మీతో వస్తాను.
ఆ మేము పోతే చెప్తాంలేండి నేనైతే పోనని అనుకుంటాండ. ఎందుకంటే మా ఇంకో అక్కకి ఎగ్జామ్ ఉందండి తను ఉండదంట. ఇగ వేరే వాళ్ళని అంటే మా క్కడ లేకుండా మా అమ్మ నేనే ఇద్దరం ఎటు వెళ్తాం అండి వెళ్ళేం కదా?
అవునా మీకు ఒక తమ్ముడు ఉండే వాడు గదా వాడిని రమ్మంటే అయిపోరు కదా అందరం కలిసి వెళ్ళొచ్చేది.
ఆ వాడ్తోని ఈ మధ్య నేను మాట్లాడ్తలేనండి వాడ్తోనే ఎక్కువ మాక్కనే మాట్లాడుతాంది సె ట్గా ఫోన్ చేసి మరి మాట్లాడతాం గాక మా
అవునా అయితే మీ అక్కతో ఒకసారి మా మాట్లాడాలి వాళ్ళ తమ్ముడు వస్తే మీ తమ్ముడు వస్తే మీ తమ్ముడు మేమ అందరం వెళ్ళొచ్చు.
అయితే వెళ్ళండి మరి ఫోన్ చేసి అడుగుమని చెప్తాన్లేండి మా అక్కకి ఒకవేళ వెళ్తాను అంటే మీకు చెప్తా నేను
మేము తప్పకుండా వెళ్తామండి ఎందుకంటే నవమి రోజు టెంపుల్ కి గుడికి వెళ్ళాలంట అందుకని
అవునా అయి అయితే వెళ్ళండి నేను చెప్తాన్లేండి అవ తను అడిగింది వాళ్ళ అక్కగా
చాలా బాగా జరుగుద్దంట అండ్ అక్కడ భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అం అందుకని
వెళ్తారా అండి భోజనం తినడం కోసం వెళ్తారా లేకపోతే దేవుణ్ని దర్శ
లేదు ఫస్ట్ దేవుడు దర్శనం చేసుకొని కళ్యాణం జూసి తర్వాత భోజనం చేస్తాం తర్వాత చిన్న చిన్న షాపింగ్ చేస్కొని వచ్చేస్తాం.
అవునా మా తమ్మున్కి ఇందాకే ఫోన్ చేసి అడిగా అడిగిందంట మా వాడు వాళ్ళ ఊర్లోనే వెళ్తాడంట రాడంట వాడు అయితే మీ ఈ హరి ఇంటికాడ్నే ఉంటార అం లే పోరా?
లేదు లేదు మీ తమ్ముడు ఏ ఊర్లోక్ పో అడగండి వాళ్ళ వాళ్ళఊరికి పోతాను నేను కూడా మాకు ఫ్రీ బస్ గదా.
అందరు ఎందుకండి మీకు తా మా తమ్ముడితోనే పోవాలని అంత కోరికగా ఉంది నాకు అర్థమయితలేదు.
మనిషి అనిపిస్తది అందుకని నాకు కూడా తమ్ముడు లాగా అనిపిస్తది అందుకని మేము వెళ్దాం అనుకుం తిన్నా.
అవునా కానీ వాడైతే వాళ్ళ ఊర్లొనే పోతాడంట మరి మీ వాళ్ళు ఊర్ తెల్సా అండి?
ఆ నాకు తెలీయదండి మీరు డీటెయిల్స్ తెలుసుకొని నాకు చెప్పండి నేను తప్పకుండా రేపు మీ తమ్మునితో గుడికి వెళ్ళొస్తాను.
నాకు గుడికి వెళ్ళాలని చాలా కోరిగ్గా ఉందండి అందుకనే అడుగుతున్నా ఇంతలా
అలాగేనండి తప్పకుండా మా తమ్మున్కి ఫోన్ చేసి అన్ని డీట్ తెలిసి చెప్తాను సరే అండి మరి నేను ఇక ఉంటాను బాయ్
ఓకే ఓకే బాయ్ అండి.